హలో బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏముందండి ఖాళీగా ఉన్నాను ఏదైనా మూవీ చూద్దామని అనుకుంటున్నా
అవునా మేము ఇప్పుడే మా ఇంటి పక్కన వాళ్ళు చుట్టాల దేవరో ఫంక్షన్ అంట అండి కారవున్ను గర్జలు చేస్తున్నారు చూస్తున్నా అక్కడ
మ్మ్ హ్హ్ అవునా ఇలా రెసిపీస్ చూస్తున్నారా నీకు నెక్స్ట్ టైం మీరు చేద్దామని
అవునండి ఆయి తే కారాకి ఫస్ట్ నూనె కాలలేదండి ఆ మళ్ళీ కొంచెం ఆ నూనె కాలలేదు తూ మెత్తగా ఉన్నాయి ఇగ ఇట్ల క్రిస్పీరి కర్ కర్ అంటలేవు
మ్మ్
టీ నీళ్లు కొంచం ఆ ఆ కొంచెం లూజ్ అయిందండి పిండి
పిండి లూజ్గా అయినా కూడా ఆ ఇట్లా సత్కాల పడ్డట్టు ఇట్లా మనకు బాల్స్ లాగా రాదనమాట కార అనేది
మ్ సతకలు అయిపోతున్నాయండి కార మొత్తం ఇక చూస్తున్నారు అదే మొత్తం మళ్ళీ కలుపుతున్నారు పిండి కొంచెం యాడ్ చేస్తున్నారు
మ్ మ్ అంటే మనకు స్పేర్ లో పిండి ఉంటే పర్లేదు లేదు అంటే మళ్ళీ పట్టిచ్చుకొచ్చి తీసుకురావాలి అని అంటే కొంచెం ఇబ్
అవునండి కొంచెం ఇబ్బంది మళ్ళీ కొంచెం కారాలో కొంచెం బియ్యం పిండి కలపాలంట
ఆ ఆ బియ్యం పిండి కలుపుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకు లడ్డుకయితేనేమో ఆ అది బాగా కాలనివ్వద్దు కారాకు కాబట్టి క్రిస్పీ క్రిస్పి ఇట్లా కరకారలు ఆడాలి కాబట్టి ఆ కొంచెం బియ్యం పిండి పోసుకుంటేనే కరకరలాడతంది లేదంటే మెత్త మెత్తగానే వస్తాయింట అండి
ఆ అదే అండి కొంచెం బియ్యం పిండి కలపాలనేసి మళ్ళీ కలుపుతున్నారు ఇంట్లో ఉందనేసి
మ్ మ్
చూడాలి ఇంకా ఎట్లా వస్తాయో గర్జాలేమో చేశారు కాకపోతే ఆ బెల్లం బావుంటందా చక్కెర బావుటందా అని చూస్తున్నారు కుడుకా పొడి పల్లీల పొడి
ఆ కుడుక కుడక పొడి పల్లీల పొడి బెల్లమే సుకోవచ్చు లేదంటే అందులో చక్కెర కూడా ఏసుకోవచ్చు
మ్.. కానీ బెల్లమేస్తే ఎట్లుంట టుందంట అట్ట ఒకటి ఇచ్చారు బెల్లం వేసి ఆ కరిగిపోలేదండి బానే ఉంది ఆ పల్లీల పోడిలో బెల్లమే స్ చేసారు కానీ మన బచ్చాలు అవి ఉన్నట్టే ఉన్నాయండి
ఉ హు మ్ పూర్ణాల టైపా
ఆ
మ్ హు మ్
అసలు గర్జెల్లాగా లేవు అట్లా అనిపిస్తలే
ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తది కానీ ఈజీగ తెలుస్తది కొన్ని ఆ కరెక్ట్ ఐటమ్స్ మనం ఏసుకున్నామనుకో గర్జెల ఫ్లేవర్ ఈజీగ తెలుస్తది
కొంచెం అనిపిస్తలే మళ్ళీ ఇట్లా చేయకండి ఇట్లా పెట్టకండి డి అక్కడ వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నా అనుకుంటారు కదా వాళ్ళ ఊర్లో ఇట్లా చేస్తారో లేదో మరి ఆ అంటె అంటె ఇంక వాళ్ళు ఏం చేసిర్రూ మళ్ళీ కుడుక పొడి రవ్వ చె క్కరతో మళ్ళీ చేస్తామని మళ్ళీ కూర్చున్నారు ఇప్పుడే
అవునా బావుంటది అట్లా గుడా రవ్వ కూడా ఏసుకోవచ్చు మేమైతే ఆ ఈ రవ్వ రవ్వ కుడుక పడి వేస్తాము ఆప్షనల్ ఒకవేళ రవ్వ ఉంటే వేస్తాము లేదంటే లేదు కుడుకపోడను చక్కర రెండు గల్ కలిపి చేసే వేస్తాము
ఆ మీర అయితే ఎప్పుడైనా ఇంకా బెల్లం ఎయ్య ఎకండి కొంచెం ఇంక ఇట్లా వచ్చింది కరాబు హుం ఉమ్ టేస్ట్ అసలు కొంచం ఇగా బచ్చల్ లాగా అట్లు ఉన్నాయి
ఉమ్ కానీ పల్లీల్ మీరు పల్లీలు కూడా వేసుకుంటారా అండి
ఆ పల్లీల పొడి బెల్లం వేస్తారండి మధ్యల
ఉమ్ అంటే కొంచెం పల్లీలు కదా అది కొంచం పేర్చుకొచ్చినట్టు కొంచెం అన్నట్టు అట్లా అయితది అన్నమాట
ఏం కాదండి కొంచెం మనం పల్లీలు వేయించుతాం కదా
ఉ ఉ ఉమ్
ఉమ్ అయితే ఇప్పుడు మొన్నంటే వాళ్ళు దేవుడి దగ్గరకి వెళ్ళారంటే అవి కొబ్బరికాయలు ఉన్నాయంట కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా
ఉ ఉమ్ కొబ్బరి కాయలు కొట్టిన కొబ్బరి కాయలు
అవన్నీ తురిమిర్ర ఇంతకు ముందే తురిమి బెల్లం పాకం బట్టి దాంట్లో కొబ్బరిలాలు చేస్ న్నారు చూస్తున్నారే ఇది ఎప్పుడు చేయలే దు మంచిగా రెండు కొబ్బరి ముక్కలున్న కూడా చేయొచ్చు కదా పిల్లలు కానీ చూసా ఇంతకుముందే
ఆ హుం
బెల్లంపాకంలో ఈ కొబ్బరి తురుము మంచిగా ఉంటది కదా అండి కొంచెం పాలపాల తోని దీంట్లో
అవును ఎందుకంటే పచ్చి కొట్టిన కొబ్బరికాయ కదా పచ్చి కొబ్బరి టాయ్ కాబట్టి ఆ ఓక ఇట్లా ఆ పాలపల్లా అనే ఉంటది అయితే ఇప్పుడు మనం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఇట్లా తురిమి చేస్ మనకు ఆ టేస్ట్ వేరే ఉంటది మళ్ళీ
అవునండి
ఉ ఇట్లా ముద్దల్లా కూడా చేసుకోవచ్చ అండి ఇప్పుడు కొబ్బరి తురుములో ఆ బెల్లం వేసుకోని ఇప్పుడు బెల్లం పాకం లాగా చేస్తాం కదా అట్లా వేసుకొని ఇట ముద్దలా చేసినా కూడా బాగుంటాయి పిల్లకి హెల్దీ కూడా అది
ఆ అదే అండి కాకపోతే ఇంక వీళ్ళు వడిలోకి అన్నట్టు ఇట్లా పెడుతున్నారు
ఉ హుం ఇంకా అవి ఒకటే చేస్తున్నారా ఇం ఇంకా ఏమన్నా చేస్తున్నారా కొంతమంది సకినాలు కూడా చేస్తారు కదా
ఉమ్ చేశారండీ ఈ సకినాలు ఇంకా అందరి చేసేదే కదా అని నేను చెప్పట్లేదు సకినాల గురించి ఆ అయితే ఇప్పుడు ఈ కొబ్బరిది అనేసి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కొబ్బరి లాల్ అనడం మహానటి సినిమాలో చూశాను
ఉహ్ ఉమ్
ఫెన్సింగ్ ఎప్పుడూ చూడలేదు మంచిగా ఉన్నాయ్, చిన్న చిన్నగా చేసారు అయితే అక్కడ ఫ్లవర్స్ ఇస్తారు కదా. మనం ఆ ఇట్ల శ్రీమంతం వాళ్ళది శ్రీమంతానికి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ గాజులు ఇస్తారు కదా? ఆ అప్పుడు అందర్ ఒక స్వీట్ అచ్చేలాగా ఇవ్వాలంట పువ్వు గాజుల్తో పాటు ఒక స్వీట్ ఆ ఫీట్
తీ వెళదాం ఆ అంటే లంచ్ చేసి వెళ్ళేటప్పుడు
ఉమ్ ఉమ్ అయితే దాంట్లో ఒక స్వీట్ టీమ్ ఇద్దాము గులాబ్ జామ్ ఇచ్చేలాగ లేదు, లడ్డులుంటే ఆల్రెడీ అక్కడే తింటారు కదా. ఆ ఇవిఅని అక్కడే తింటారు కదా, ఆ కొంచెం ఇవి కొబ్బరి లడ్డూలు ఇంకొకటి ఆ ఇది బాదుషా టైప్ చేస్తామన్నారు. ఆ ఇవి రెండు పంచడానికి ఉంటాయ్ అనేసి అవ్
అంటే అవి ఎట్లా అంటే చిన్న సైజు లో చిన్నగా ఉంటే క్వాంటిటీ ఎ కుం
ఉమ్ మళ్ళీ ఏం లిక్విడ్ స్ప్రెడ్ తవడం అట్లా ఏం ఉన్
ఏముండేవి ఇప్పుడు మ మనం ఏమైనా పిండి వంటలు ఏమైనా చేసినా కూడా ఉమ్ మంచిగా అనిపిస్తది ఉమ్
ఉమ్ అట్లానేసి ఇంగా చూస్తున్నాము.
ఉహ్ ఉమ్ బానే ఉంటాయ్ అట్ల కూడా ఎందుక్ తంటే సేమ్ అందంల ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తది కదా.
ఆ అయితే మా దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు అందరినీ పిలిచి చేస్తారండి. ఒక ఫంక్షన్ వారం రోజులు ఉందనగానే అప్పలు తయారు చేస్తారు, ఆ అందరినీ పిలుస్తారు ఇంటి పక్క ఒళ్లం వల్లన్ విలన్ సహాయం తీసుకొని వాళ్ళ సహాయాలు తీసుకొని చేస్ తరు
ఉమ్ అంటే ఇప్పుడు మడుగులు చేస్తారు. సకినాలు చేస్తారు అరిసెలు, ఆ గర్జెలు లడ్డూలు ఇంకా అంటే బాదుష్ చాలు ఆ మడతకాజ ఇట్లాంటివి గూడ చేస్తారు కదా
ఉమ్ ఉ, చేస్తారండి ఎప్పుడైనా ఒక్
ని మడత కాజాలు ఉమ్ చే చేస్తరా లేదంటే చేపిచి ఆర్డర్ పెట్టిది చేయించుకుంటరా ఇవి?
అది గుడా చెయ్యొచ్చండి ఈజీగా, కాకపోతే మడత కాజా అంటే మడత కాజాలాగ్గాదు. ఏదో వాటిని ఆకులు అంట్ ట్టరు
ఉమ్
వీట్నీదో అంటరండి మళ్ళీ కొబ్బరి ఏంటి గులాబ్పువ్వులు అంటరు జూసార?
ఆ ఆ రోజ్ కేక్స్ లాగుంటాయి.
ఆ పహ కేక్స్ కాదండి
అదే కేక్ కాదుగని ఫ్లవర్ టైప్ ఉంటది అందులో ఆయిల్ లో పెట్టగ్ గానే ఊడిపోద్
ఆ పిండిలో ముంచి నూనెలో పెట్టగానే ఊడిపోతది, అది చక్కెర పాకంలో ఏసి తీస్తరు
ఉమ్ అదే కని నేనొకసారి ట్రై చేసానండి, అంటే ఇట్లా మైదా పిండియా ఏదో పిండితోని ట్రై చేసాను. నా దగ్గర అప్పుడే కొత్తగా తీసుకున్నానమాట. ద అది చేసే రెసిపీ చేసే గంటే.
హ్మ్
తీసుకొని రేప్ పిండిలో కలిపి ఆయిల్లో పెడితే అస్సలు కాలేదండి, అసలేందుకో అర్ధం కాలేదు నాకు.
అదింగా లూజ్ అయ్యిందో, పిండి లేకపోతే చిక్కగయ్యిందో.
అదే అర్ధం గాలేదు మ ఎందుకు రాట్లే ఎందుకు రాట్లే ఇంగ సప్పుడేకా ఏం చేసినా అంటే దాన్ని ఎట్లా ఆ ఎట్లామ్టే మనం పకోడి చేసుకుంటాం గదా.
ఉమ్
కొంచెం కొంచెం ఆయిల్లో ఏసేసిన లాస్ట్ కి రాకపోయేసరికి.
అయి య్యో లేదండి వీళ్ళయితే మంచిగనే కలుపుతున్నరు మరి, అది ఏం పిండి అనేది నేనింక్ కడగలేదు
ఉమ్
అదొక్కటి అడిగితే
బాగుండేది అవి బాగుంటయి ఫ్లేవర్ గుడా, అందులో కొంచెం ఇలాచి ఫ్లా అంటే అందులో కోన్ ఎగ్ గ్ గుడా ఏస్తారానంటరండి నిజ్ నిజంగనే ఎగ్ ఏస్తరా?
ఏమో అండి ఎగ్ అయితే వీళ్ళేయ్యట్లేరు, ఎందుకంటే ఆ వీళ్ళదొచ్చేసి బుధవారం వస్తుందంట. ఆ రోజు మరి కొందరు నిస్ తినరు గదా ఇవ్విస్తే మళ్ళీ పాపం తగుల్తది అని ఇట్లా మాట్లాడుకుంటున్నరు. ఒద్దు, ఇవ్వద్దు, నీస్ ఎయ్యొద్దు అని.
ఆ అంటే అందరు తినలేరు గదా కొందరు తింటరు, కొందరు తినరు. హ్మ్
అట్లనేసి ఇబ్బంది అయ్యిద్దన్ అయ్యిద్దో ఏమో అనేసి ఇంగా ఎగ్ ఏమి ఇట్లా ఏమేయ్యట్లేరండి ఇంగ మనం యూట్యూబ్ లో జూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా
అవును ఒక్కొక్క ఛానల్ వాళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ నచ్చినట్టు వాళ్ళు చేస్తా ఉంటారు
అది పెద్ద కన్ఫ్యూజన్ ఇట్లా ఎవరనా చేస్తుంటే చూస్తేనే మనకి మంచిగా ఐడియా వస్ అది కండ్లతో చూసింది హమ్ ఇట్లా చేస్తుంటే చూస్తే ఇంకా మంచిగా ఉంటది
ప్రాక్టికల్గా చూస్
హ్ మంచిగా మంచిగా అనిపిస్తది ఇంకా అదే అన్ని నేర్చుకుందిరా నేర్చుకుంది రండి మీ పిల్లలకి మీరే వేసుకోవాలి అని
అవునవును ఎందుకంటే మళ్ళా ఫ్యూ చలో మనకు మనకంటే ఇప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు ఉన్న. మళ్ళీ మన పిల్లలకి చేసే వాళ్ళు ఉండాలి కదా.
లేదు ఇప్పుడు చాలా వరకు అందరు ఆర్డర్స్ లో ఇస్తున్నండి.
అదే ఆర్డర్సే ఇస్తున్నారు కానీ ఇంకా ఆర్డర్స్ ఇస్తే కొంచెం మనకు సాటిస్ తక్కువ క్వాంటిటీ అయితే మనం చేసుకోవచ్చు. ఇంగ ఎక్కువ క్వాంటిటీ అయితే ఆర్డర్స్ యగా తప్పదులేండి కానీ ఇప్పుడు పిల్లలకి అనుకోండి చిన్న చిన్న క్వాంటిటీ మనం చేసుకో చేస్ కోచు
అవును అలాంటప్పుడు ఇట్లా చూస్తేనే నేర్చుకొని పిల్లల మట్టుకు చేసుకోవచ్చు
దే అద
కాకపోతే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ కి వాళ్ళ అత్తయ్య గారు అయితే ఆర్డర్ ఇచ్చి చేపిస్తున్నారంట అయితే అసలు ఎవ్వరు ఇం ఇంకా చుట్టాలు వెళ్ళలేదంట సందడి సందడిగా లేనే లేదంట కాకపోతే అక్కడే ఫంక్షన్ ఆ కాపోతే ఇక్కడే ఫంక్షన్ లాగు ఉంది సందడి సం సందడి అప్పలు చేయడం నిన్న ఈ రోజు
అయితే ఆర్డర్ పెడితే మీ ఇంటి దగ్గర వాళ్ళు చేస్తున్నారా
ఆహా ఆర్డర్ పె వాళ్ళ అత్తయ్య గారేమో ఆర్డర్ పెట్టుకున్నారు అప్పలు
ఉ ఆ అంటే ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు చేసుకు ఆ
చెయాలండి అయితే వాళ్ వాళ్ళ బెం తరుపున వాళ్ళ అత్తయ్య వాళ్లు ఏమో ఆర్డర్ ఇచ్చ
అడ ఇంకా అమ్మాయి దర్శనం వల్లేమో రెడీ మ అంటే రెడీ చేసి తీసుకెళ్తున్నారు
ఆ అయితే ఇప్పుడు సందడంతా ఇక్కడే ఉంది అక్కడ ఏం లేదు కాపోతే అక్కడే శ్రీమంతం హ్మ్ ఆ ఇట్లా అప్పాలు చేస్తే ఆ బోసిగా ఇప్పుడు అప్పలు చేస్తే ఎవడండి ఇక్కడే ఫంక్షన్ లాగా సందడి సందడి గుంటది
ఊమ్ అవును
అ
ఓకే అండి మర్
ఓకే అండి